హలో నమస్తే అండి వినిపిస్ ందడి మీరు మాట్లాడేది మీకు హా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
ఏం చేస్తున్నారు
ఏం చేస్తామండి
మ్
మ్ మీరేం చేస్తున్నారు
ఊరికే ఉన్నాను ఊర్కే ఉన్నాను మీరు పండుగలు బాగా జరుపుకుంటారా అండి తెలుగు పండుగలు ఏ పండుగంటే మీకు చాలా ఇష్టం
నాకు వినాయక చవితి ఈ ఇవ అయితే మొత్తం ఊరంతా సెలబ్రేట్ చేసుకుంటారు కదండి ఒక దగ్గరకి వచ్చి
అవునండి
మ్మ్ కాబట్టి అవి కొంచం ఇష్టం అయితాయి ఇంక నార్మల్గా అన్ని ఫెస్టివల్స్ ఇంట్లోనే జరుపుకుంటాం కదండి ఏముంది దేవుడికి దణ్ణం బెట్టుకుని
అవునవును
ఆ మీర అండి
మేము అన్ని జరుపుకుంటామండి దీపావళి సంక్రాంతి అంటే ఎక్కువ ఇష్టం
ఊహు ఎందుకండి ఆరెండు ఫెస్టివల్ సే ఆ బా జరుపు కుంటామండి ఒక్కొక్క వీధికి ఒక్కొక్క విగ్రహాన్ని ప్రదర్శిస్త స్తా ఉంటారు ఈ మధ్య ఇంకా ఎక్కువ అయిపోయినాయి ఎక్కడ చూసినా వినాయకుల్లే ఆ యూత్ అంతా ఉంటారు కదా వాళ్ళు మంచిగా గా సెలబ్రేట్ చేసుకుంటా ఉంటారు వాళ్ళందరికి మంచి ఇష్టం కదండి ఫెస్టివల్ అంటే ఎక్కడన్న వాళ్ళు ఇంటికి వచ్చేస్తా ఉంటారు ఈ ఫెస్టివల్ అయితే
ఆ
ఆ మీ ఊర్లో అండి ఏది బాగా జరుపుకుంటారు ఫెస్టివల్
మా ఊర్లో ఆ వినాయక చవితి దాని తర్వాత దసరా అండి తొమ్మిది రోజులు అమ్మవారి పూజలు చేస్తూ ప్రసాదాలతో ఊరంతా కలకలాడుతూ ఉంటుందని
ఆహా అమ్మవారీ నీ కూడా ప్రస్ ప్రదష్ిస్తారా అండి తొమ్మిది రోజులు
అంటే ఓ గ్రామ దేవతని ఎ
ఆహా ఓ
ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంగా చేసి
కె
ఒక్కొక్క రోజు ఆమెకి డిఫరెంట్ వేరు వేరు నైవేద్యాలతో పూజ చేస్తారండి
ఓకే
మ్మ్
ఆ అట్లయితే ఈ టూర్ గెస్ట్ ఫెస్టివల్స్ మీ ఊర్లో బాగా జరుగు కుంటారు అనమాట మ్మ్ మీరు వినాయి చెతుది దసరా రీన్నింటికిీ ఊర్లోనే ఉంటారా అని
ఆ ఉంటానండి మోస్ట్లీ
ఆ
మీరు అండి
ఆ మా ఊర్లో ఏమి దసరా ఆ ఆ వెళ్తా ఉంటాం అండి కాకపోతే మా ఊర్లో దసరా అట్లేమి నవరాత్రులు చెయ్యరు మ్మ్ నార్మల్గా గుడికి వెళ్తా ఉంటారు అంతే
అవునా మ్మ్
ఉ ఇంకా ఏమేం ఫెస్టివల్స్ చెస్
మేము సంక్రాంతి కూడా బాగా చేసుకుంటామండి
ఆ
అంటే ఆ చేస్తాం సంక్రాంతికి ధాన్యం అంతా ఇంటి వత్ చ్చి ఆ వచ్చిన ధాన్యంతో భోగి రోజు వండుకుంటాం గాద అండి
ఆ అవునులేండి
కైట్ పతంగులు ఎగరేస్తాం
హ్మ్ హ్మ్ హ్మ్ ఆ ఎగిరేస్తామండి మీ ఊర్లో ఇప్పటికీ హరిదాసులు అట్లాంటి వాళ్ళు వస్తా ఉ
నా నా చిన్నప్పుడు వచ్చేవారండి కానీ ఇప్పుడు ఇప్పుడు ఎవరు రారు
హ్మ్ ఆహా లేదండి మీ పల్లెటూరా లేదంట టౌనా అండి
పల్లెటూరే అండి
ఆ మది అంటే అటు సిటీ అన్నట్టుగాదు కొంచెం పర్లేదండి పల్లెటూరు కంటే
హ్మ్
ఆ ఆ అంటే ఇప్పుడు పల్లెటూళ్లలో కూడా రావడం లేదనమాట హరిదాసులు ఆ అంటే నార్మల్గా టౌన్స్ లో కంటే పల్లెల్లో బాగా సెలబ్రేట్ చేసుకుంట ఉంటారు కదా
అవును చేసుకుంటాము పోతే వాళ్ళు ఇప్పుడు తక్కువ అయిపోయినారు లేరండి డి
హ అట్లా ఏం లేదు నిజమే
ఆ
హ్మ్
అలా వేషం వేసుకొని మొ ఉన్న ఎవరో వచ్చారండి హరిదాసు ఎ ఎద్దులాగా లాస్ట్ టైము
ఆ ఇంకా మీ ఉర్లు పీర్ల పండుగ చేసుకుంటారా అండి
అది లేదండి మాకి మీకుందా
ర్లకాకపోతే నేను పోన్ అక్కడికి అంత ఇంకా మా సైడ్ తొలి ఏకాదశి అనే ఫెస్టివల్ ఉంటది అది బాగా జరుపుకుంటారండి ఊరు మొత్తం జరుపుకుంటారు ఆ ఫెస్టివల్ కూడా
ఆ
హ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఆ ఫెస్టివలే
హ్మ్
అంటే ఆఫ్టర్ ఉగాది తర్వాత కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ అంటే తొలి ఏకాదశి
హ్మ్
హ్మ్
మా సై మా పక్క ఊర్లో బాగా జరుపుతారు మేము చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని అక్కడికి వెళ్తామండి
ఆహా హ్మ్
అప్పుడు విత్తనాలు ఏకాదశి అంటే వర్షాలు వచ్చి అప్పుడు పంటలు స్టార్ట్ చేస్తారు కదా అప్పుడు పూజ చే ఈ పండుగ చేసి పని చేస్తారు కదండి
ఆ అవునండి అప్పుడే ఫస్ట్ ఆ రోజే వర్షం పడుతాది ఫస్ట్
ఆ
ఆ ఇంకా మీకు అంటే ఎందుకు ఫెస్టివల్స్ చేసుకుంటాంమనే పురాణాలు ఏమైనా తెలుస్తాయా అని
కొన్ని ది వాటికి తెలుస్తాయి కొన్ని వాటికి అంటే ప్రతిదానికి అంత డిటెయిల్ గా తెలియదు
హ్మ్ అవునులేండి ఆ
హ
అంటే లైవ్ గా చెప్పగలరు అంటే ఈ ఫిస్టిువల్ చేస్త
ఆ అవును ఇప్పుడు దీపావళి అనుకోండి నరకాసుని వధిం చిన తర్వాత ఆ సంతోషం వల్ల దీపావళి చేసుకుంటాము
హ్మ్ అవునండి దీపావళికి అయితే చాలా స్టోరీస్ సే ఉంటాయి లెండి అట్లనే కొంతమంది తారు కొంతమంది సీతారాములు అయోధ్యకి తిరిగి వచ్చిన రోజు కాబట్టి సెలబ్రేట్ చేసుకుంటారు
ఆ ఇంకొకటి ఏదో కృష్ణుడు అని సంథింగ్ కృష్ణుడు రావణాసుని హ ఆ ఎవరినో వదించాక జరుపుకుంటామని చెప్త
సత్యభామా నడ ఆకాశని అ ఇస్తది కృష్ణదేమో తెలీయదండి నాకు
ఆ
ఇలా మన ఇండియాలో ఉన్నంత మన తెలుగు వాళ్ళకు ఉన్నన్ని పండుగలు ఎవరికి
ఆ అవునండి అదైతే నిజమే ఏ రిలీజియన్ కి ఇన్ని ఫెస్ట్ రిచువల్స్ ఉండవు మనకే మంత్ మంత్ నార్మల్ గా హిందూస్ కి అయితే మంత్కి ఒక ఫెస్టివల్ మంత్కి ఒక ఫెస్టివల్ ఉంటాంది
అవును
ఆ ఇంకా నార్మల్గా ముస్లిమ్స్ కనిపి కరా బక్రీదు రంజాన్ మహా అయితే ఒక త్రీ ఫోర్ ఫెస్టివల్స్ ఉంటాయంటే వాళ్ళకి ఇయర్ మొత్తం కలిపిన హ్మ్ అది హిందూస్కైతే అయితే చాలా ఉంటాయి
ఆ
ఇంకా క్రిస్టియన్స్కి తక్కువ ఎక్కువ ఏదో వాళ్ళకి కూడా ఏ టూ ఆర్ త్రీ ఫెస్టివల్స్ ఉంటాయి వాళ్ళకి ఇయర్ మొత్తం అయినా హ్మ్ కాని తె తెలుగు సాంప్రదాయం బా ఉంటదండి అంటే నీట్గా అర్థం చేసుకొని చేసు ఉంటే
హ్మ్
హ్మ్ మంచిగా అనిపిస్తాది
అవునండి
హ్మ్
ఇంకా నేను వేరే రాష్ట్రాల్లో కూడా చూసానండి ఆ మనతో కంపేర్ చే అయితే మనం ఎందుకు జరుపుకుంటాన్నాము అనేది మనకు తెలుసు పురాణాలు కానీ కొంతమంది ఏదో జరుపుకోవాలి అన్నట్టు జరుపు అది తక్కువ పండుగలే అండి జరుపుకోవడం వాళ్ళు
పెద్దవాళ్ళు చేసుకుంటున్నారు మనం చేసుకుంటున్నాం అతే చేసుకుంటారేమంటడి
హ్మ్
హ్మ్ హ్మ్
ఆ ఇంకా మీరు ఫెస్టివల్స్కి అంటే ఫ్యామిలీస్ ఎక్కడెక్కడ ఉండే వాళ్ళంతా కలుస్తుంటారా అండి
ఆ ముందు కలుస్తా ఉంటిమండి అంటే ఇప్పుడు అందరు చిన్నగా ఉన్నప్పుడైతే అందరు వస్తా ఉంటారు కదా ఇప్పుడు పెద్దగయ్యేసరికి కే అందరు కొంచం వాళ్ళు వాళ్ళ లైఫ్ లో బిజీ అయిపోతా ఉంటారు
ఆ
ఇప్పుడు వస్తారు గాని ఖచ్చితంగా ఈ ఫెస్టివల్ కి రావాలి చేయాలి అన్నట్టుండది ఇంకెప్పుడు
ఆ
హ్మ్
ఆ
ఇంకా మీరు అండి మీ ఇంట్లో వాళ్ళంతా కలుస్తా ఉంటారా ఫెస్టివల్స్ కి
అవునండి కలుస్తుంటం మోస్ ఇ అందరుూ పిల్లల అంతా హాలిడేస్ కు వస్తారు కదా
ఆ అందరు కలిసిన ఇష్టం లేదండి మీ సైడ్
అందరుూ కలిసి ఫెస్టివల్స్ అంటే వినాయక చవితి
హ అవునులేండి
దసరా అండి బాగా ఎందుకంటే దసరా సార్క్ సంక్రాంతి ఎందుకంటే హాలిడేస్ ఇస్తారు కదా అప్పుడు
ఆ అదైతే నేజమే లెండి
ఆ రెండు పండుగలకి బాగా కలుస్తామండి
హుహు హు ఆహా అట్లాంటివి ఏముండవు
ఆ
ఆ మీ సైడ్ వన బోజనాలకి కూడా పోతార
అంటె పోరు విన్నాను కానీ బా ఉంటదండి మా మా ఫ్రెండ్ వాళ్ళ ఊర్లో జరిగింటే వెళ్లాను
ఆహా
ఆ
అంటే ఏం చేస్తారు అప్ ప్పుడు
ఒక వెదురుకంపలో కావల్సిన సామాన్లన్ని పెట్టుకొని వంట చేసుకోడానికి దాన్ని ఇది ఏమంటారు డ్రమ్స్ లాగా కొట్టి ఒక గ్రామ దేవత దగ్గర పూజ చేసి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతారండి ఊర్ లో ఎవ్వరు కూడా ఆ రోజు ఇంట్లో ఊర్లో ఇంట్లో ఇంట్లో వంట చేసు పొయ్యి అన్ పిచ్ అగ్గి పెట్టకూడద నిప్పు పెట్టకూదండి
ఆహా
ఒకవేళ ముసలి వాళ్ళు అలా వెళ్ళలేని వాళ్ళు ఉంటే ఇంటి బయట పెట్టుకొని చేస్తారంట ఇంట్లో అయితే వెలిగి
ఆహా అందరు బయటక వెళ్ళి ఒక చోట ం
ఒకరో ఒకచోట ఏం కాదండి ఇప్పుడు ఊరి ఊరి బయట గ్రామం బయట పొలిమేరు దాటి ఎల్లాలా ఎవరెవరు తోటలో వాళ్ళు అక్కడ చెట్ల కింద అలా ఆ చేసుకొని అక్కడె తిని డే అంతా అక్కడే స్పెండ్ చేసి తర్వాత ఇంటికి వస్తారండి ఆ అది వచ్చేట అందరు ఒకసారి వచ్చి ఆ అక్కడ గ్రామ దేవతని మరీ పూర్తి చేసి మళ్ళీ ఈ ఊర్లేకి అడుగు పెడతారండి
ఆహా
హ్మ్ దాని తర్వాత నెక్స్ట్ రోజు నాన్ వెజ్ లాగా చేసుకుంటారు ఊరంత ంతా
ఆహా మా సైడ్ ఇట్లంతా ఏం చేసుకోరండి
మా ఫ్రెండ్ వాళ్ళ ఊర్లో అలా చేసారండి
ఆహా ఆ మీర వెళ్ళింటార అప్పుడు సరే అండి ఆ థ్యాంక్స్ అండి